హాయ్ రా
హాయ్
ఏం చేస్తున్నావ్
ఈ బయటకి వచ్చా హార్తికాడి దగ్గర కూర్చోన్నా తేజాకు ఫోన్ చేసి మాట్లాడుతా అంటడి చాలనాా డేజ్ అయిందిదా మళ్ళీ వాళ్ళ చెల్లి ఫోన్ మళ్ళీ వాళ్ళ చెల్లి మాట్లా ఫోన్ చేసిందంటే కట్ చేస్తే ఇంక వెంటనే మెసేజ్ వచ్చింది ఏం లా ఆదె చెప్తే ఫౌజాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తా అంటే నీ పేరు చెప్తాంది ఏంది కథ ఏ ఇద్దరు కలిసి కొడతారా నన్నీ
ఆ
వాడు షాక్ నా పేరు ఎందుకు చెప్పిన్దంటే సేమ్ ఎక్స్పీరియన్స్ నాది కూడా నన్ కూడా ఫుల్ షాక్ ఉన్న ఓ పిల్ల పేరు జేప్తనేే
ఉ అంటే మీకు నాకు కామన్ ఫ్రెండ్
ఆ ఆ అదే వాడు గట్టిగా నగుతాన్నాడు అందుకే రారా ఇక వచ్చే మీట్ అయిదాము అన అంటే నువ్వేం రాలేదు అంటే చెప్తి మొన్న డబ్బులు ఎత్తి పెట్టింటే అది ఇట్లా అయిపోయింది వస్తానులే నెక్స్ట్ వీక్ డేస్ లో అంటే రేపు నైట్ కి జెప్ రా రూమ్ లో వాడు ఇంటికి పోతాడు కజిను వస్తె వీక్ వీకెండ్ కదా నేను కూడా ఖాళీ ఉంటానే రేపు కావాల అమ్మమ్మ వాళ్లూరు అడిగిపోతున్నా అంటే ఏమో ఒకసారి ఇంట్లో అడిగేసి చూడు అనే
ఆ
ఓరిని అబ్బా నేను ఫస్ట్ డబ్బులు సెట్ చేసుకోవాల్లలే అనుకొని ఆ సరేలే అని చెప్తి
హ్మ్ అత్
హ్మ్ హ్మ్ మళ్ళీ చెప్తే ఏం మొన్న కాలేజీకి పోలే అ రష్మిక వచ్చింది అంటే నీకు తెలిసి అడుగుతాన్నావు కదా అన్ అంటే ఏం తెలుసురా అంటే ఇంక చెప్పు ఊరుకో ఉండువయ్య అదే వాళ్ళంత చిల్లర చిల్లర చేత్తారు అని పోలేదు కదా అంటే ఎక్సాట్లీ ఎక్సట్లీ అని గట్టిగా నగ్య వాడు చర్రామ్గా పండుగోయింటారు అంటారును ఫోను సైలెంట్ లేకేసి అన్య హ్మ్ అదేనబ్బా ఏం ఫుల్ అల్లరల్లరి చేస్తున్నారంట వీళ్ళు అది ఇది అంటే ఇంక అందుకే నేను పోంది నాన్ అసలు పడుతుంది అట్లా పోతే దానికి పోలేదు
హ్మ్ హు
హ్మ్ మీ ఫ్రెండ్ ఎవరో వర్ష వాళ్ళ బ్యాచ్ తో మాట్లాడుత మాట్లాడుతుందటనే
హ్మ్ ఏ ఎవరబ్బా నా ఫ్రెండ్ ఎవరు ఉందబ్బా
ఎవరో వాడు చెప్పా ఇందాక పౌజా వాళ్ళ ఫ్రెండ్ రా వేరే అమ్మాయి వచ్చి వీళ్ళతో మాట్లాడుతా ఉండ అన ఏమో లే అనుకుంటే
ఆ మొన్ననా
హ్మ్
ఏమో బా ఏక్కువ మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్
హ్మ్ అదే హ్మ్ అట్లానే సరేలే
పావని అని ఉందిలే ఒకామే ఆమెనా ఆమెతో మొన్న మాట్లాడుతుంటే చూసాలే రష్మక వచ్చినప్పుడు ఆమెనే ఏంట్రీ
హ్మ్ చెప్తి ఫౌజా ఫస్ట్ గుర్తు పట్టలేదురా అంటే ఎందుకు బానే సన్నగాయిందంట వర్ష అంటే ఆ పాప ఏంటికి సన్నగా అయిందిరా పందకట్లా ఏట్లుండేది అట్లేఉంది ఎట్లాఉండేది అట్లే ఉంది అంటే
గట్లా నేను ఎప్పుడో ఒకసారి చూసాను కాబట్టి నాకు తెలుస్తుంది బాబు
నేన్ కాదురా ఆ ఆ అదే వాడనే అంటే ఏం చెత్తా టే అంటే నేను చెప్తి ఆన్ టెన్షన్ లో పెట్టుకుంటుంది అంటే ఏవని టెన్షన్ లో అంటే నీ టెన్షన్ లే రా నువ్ ఎవర్నన్న తగులుకొని వెళ్ళిపోతావేమో అని అంటే వాడు ఎంత గట్టిగా నవ్వుతన్నాడో హా అయ్యో అయ్యో ఆ
ఆ
యాడ సన్న కాలేదు అప్పా అది ఎట్లా ఉండేది అట్లే ఉంది
వాళ్ళగేం తెలుస్తుంది నేను చూస్తే నాకు అలా అనిపించింది అంతే ఏమో మరి
నాకు అనిపిత్తుందిలే ఒక రోజు ట్రైన్ దగ్గరకి పోయింటి అని చెప్పినావ్ చూడు
ఆ
ఆ రోజు అనిపించింది చిన్నగా అయిపోయింది గువ్వా గట్లా అని గువ్వా రాయి
ఓకే ఓకే
పమ్మింగ్
ఉను సరే సరేలే గువ్వా
హ అ మేము అట్లనే ఇగ అంటాం రా ఎవరైనా చిన్నగా కనిపించినారు అనుకో ఆల్రెడీ అ దాంతో కంపేర్ చేస్తాం
ఆహ నైస్ అబ్బా నైస్ నైస్
ఎస్ అమ్మా ఎస్
హ తర్వాత అండి ఇంకేంటి ఇంకంటి విశేషాలు నేను అప్పుడే ఏం చెప్తుంటి ఏం చేస్తుంటంటే ఎందుకంటే బి బిజిగున్నాని చెప్పింది అప్పుడే బ్లింకిట్ లో మిక్చర్ ఆర్డర్ చేసుకొనింటిమి ఆ మిక్చరులో టమాటోస్ కొంచెం ఆనియన్ ఉంటే అవి రెండు వేసుకొని తింటుటుమీ మేము ముగ్గురం కూర్చొని అందుకే బిజీ అన్న అంతే ఆడ ఏం పెద్దా బిజీ అంటే పెద్దా బిజీ ఏం కాదు
చిన్న కాదు చిన్న బడ్జెట్ ఫ్రెండ్లీ సిట్టింగ్ వేస్తన్నారు మీరు
అదే అంతే మరి అనుకో ఏదోటి మొన్న ఒకసారి తిన్నాం అలా బన్నాయి వచ్చింది నేనైతే ఎప్పుడు ఇంట్లో తింటాను మా మమ్మీకి
అది స్కూల్ డేస్ లో నుంచి అది మన హ్యాబిట్ రా మిక్చర్ మసాలా చేసుకోని తినడం
మా స్కూల్ దగ్గర దొరికేది ఒప్ప దానికి చచ్చిపోయినా పర్లే
ఆ అది మనం ఆ ప్రశాంత్ స్కూల్ లో ఉన్నప్పుటి నుంచి డిస్కషన్ చేసుకుంటాటీమి
అప్పుడే ఎలా అప్పుడా అవునా నాకు గుర్తులేదు
అప్పుడు ఇంట్లో చేసుకుంటటిమి
ఉ అవును నేను మళ్ళీ ఎయి తే నైన్త్ టెన్త్ లో ఉన్నప్పుడు మా స్కూల్ బయట వేస్తుండ్ర్రి ఫైవ్ రూపీస్ టెన్ రుపీస్ ఇచ్చేది మా మమ్మీ డైలీ డైలీ ఇయదు ఎప్పుడో అయినా అడిగేది అడిగితే ఇచ్చేది అప్పుడు ఆ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తో పోయి కొనుక్కొని తినేది అబ్బా
ఊ వతుల్
చ్చి ఇంటి వరకు వచ్చే వరకు తినేది లేకపోతే ఇంటి వరకు ఎత్తుకొని వచ్చి మా అమ్మ కూడా ఇచ్చేది తినేకి
నేను మధ్యాహ్నం ఇవి హల్దీ రామ్స్ వి హాల్దిరామ్స్ వి వస్తాయి చూడు మురు మురాస్ గ్రీన్ కలర్ ప్యాకెట్ అది తెచ్చుకొని చేసుకొని తినేసిన మధ్యాహ్నం లంచ్ తర్వాత అది ఎందుకో చానా ఇష్టం నాకు
కా అంటే ఇది బాగుంటుంది మా నార్మల్ సేరివిత్ తొ అవన్నీ వేసి ఒక్కొక్కసారి కుక్కుంబర్ ఉంటే కుక్కుంబర్ కూడా యేసి
కుక్కుంబర్ వేస్తే ఇంకా ఏ తిరుపతిలో చేస్తారు ఆ అది బేల్ పూరి అది మొత్తం బాస్కెట్ ఉంటుంది కదా పురుగులు అన్నీ ఉంటాయి కదా దాంట్లో దాని పైన ఒక కుండ పెట్టి ఆ కుండలో ఇవి నిప్పులు పెట్టింటారు అది హీట్ చేస్తా ఉంటారు వాళ్ళు అది కుండ కింద బొరుగులన్నీ మనం పోయి చెప్నామనుకో ఆ ఆ బోరుగులు వేసి చేసిస్తారు ఎంత బాగుంటాయి అంటే దాంట్లోకి రామ్ అవి కూడా వేస్తారు రా చిన్నగా కట్ చేసి
ఆ మొన్న హేసరుగట్టకు పోయినప్పుడు తిన్నాం అక్కడ దాంట్లోకి కూడా ఆమె అడిగి అడిగింటే వేస్ ఆమె అడిగింది ఏయ్యాల మ్యాంగో అంటే ఆమె వేయ్య్ అంటే ఆమె తురిమేసి వేసింది
మ్మ్ ఇది తిరుపతిలో అయితే ఇది చిన్నగా కట్ చేసిస్తారబ్బా నేను ఈడనే చెప్పింది మీరు నేను మూడు వేలు ఖర్చు పెడతానో నాలుగు వేలు ఖర్చు పెడతానో తెలీదు అకౌంట్ లో నేనైతే ఇ ఫుల్ తినాలని యేపించుకున్న డబ్బులు మీరు ఎవరన్నా గానీ డబ్బులు పెట్టిన పా పెట్టకున్న నాకేం తరుగు పడదు కాని నాకు మాత్రం బొరుగులు తిసిస్తానే ఉ నల్ల అని చెప్పింది నాకు చూసుకొండ్రి ఆ చాల బాగుంటది
నిను ఎప్పుడు తినలే
మ్మ్ రూమ్ అది రూమ్ తీసుకున్నాము అడక్ ఆడ ఫుడ్ దొరకవు వన్ కిలోమీటర్ పొవల్ల అది అవుట్స్ కట్స్ లో ఉంది సో మాకు ఆకలి యేసి నేను స్నానం తీసేసి వెంటనే పడుకునేకి ట్రై చేస్తే నిద్దర రాలే సో కిందికి వచ్చి ఇంగా బా కిందికి డోర్ లోకి వస్తానే ఆ హోటల్ డోర్ లోకే ముందరే పెట్టుకొని ఉండే దేవుడా కట్లా పొయ్యి ఫస్ట్ ఒకటి ఏయాన్న అంటి వాడు రేటు చెప్పా నేను రేట్ అడగల ఒకటి ఏమని చెప్పినాను అంటే అ లేదు ఇంగా ఫుల్ తినేసి ఇంకా ఇప్పుడు పొదాం పార యాటికి కావలంటే అటికి నడుస్తా ఇంగా అని చెప్తి ఆడు అట్లా బారిగా ఉంటాయి
ముక్కుందా ఆ
తిరుపతిలో మాత్రం
బంగారు పేట్స్ చాట్స్ కూడా బాగుంటాయిరా తింటే బంగారు పేట్ చాట్స్ బంగారు పేట్ చాట్స్ కూడా బాగుంటాయ్
మ్మ్ పుట్టపర్తి లో చేస్తారు మా గన్ గోకులం గోపాల్ అని సిత్రావతి రోడ్ లో పెడు తొడు బండి
ఆ మొన్న మేం అడికే అనుకుంటా పోయింది మరి
చిత్రావతి రోడ్ లోనా
ఆ మొన్న పోయి బండిలో ఆ ఏ ఇప్పిచ్చుకొని వచ్చాం ఎంతనో మొన్ననే రా మొన్న పోయినా కదా నేను ఇంటికి ఎప్పుడు మొన్న ఎందుకోపోయినా చూడు అప్పుడు ఆ ఆ ప్యాంట్ కోసం కాదు నెక్స్ట్ డే బక్రీద్ రోజు అనుకుంటా ఆ బక్రీద్ రోజు నేను మా మమ్మీ మా అన్న మందిరంకి వెళ్ళాం వెళ్ళి ఐస్ క్రీమ్స్ తిని కొంచెం ఇంకా ఆడ ఏమో రోలో ఎందో ఆడ ఉంటుంది కదా అది తిన్నాము తర్వాత నాకు ఆ బోరుగులు తినాలనిపించింది ఇంకా మా నాకు ఒక మా ఆ అన్న ఎవరో తెలిసిన అన్న చెప్పాడంట మా మమ్మీకి ఆడ బాగుంటుది చిత్రావతి రోడ్ లో అని ఇంకా మందిరం నుంచి ఆ గేట్ ఇంకా పోయి అట్లే పోయి స్ట్రెయిట్ గా నడుచుకొని మిక్సర్ మసాలా ఆ ఇది నిప్పట్ మసాలా భార మసాల అన్ని ఒక్కొకటి పార్సల్ చేపిచ్చు కొని ఇంటి పోయి కుుమ్మన్ చూడు
యది అది అందరు చేస్తారు రాసి ఫార్మాట్ లో కానీ ఎందుకో తెలీదు కానీ ఆ గోపాల్ అయితే నిజం రా పుట్టపర్తి లో సరే కరెక్ట్గా ఆడేలే చిత్రవతి రోడ్లో కేే బండి పెడతాడు
ఆడ పక్కన ఒక సందులా ఉంటుంది ఐ థింక్ సచివాలయయం ఏమో అనుకుంటాను మొన్న ఫోటో పెట్టి ంది అది కొంచెం బిల్డింగ్ అట్లే ఉంది అదు
ఆ ఆ ఆ ఇట్ సైడ్ కొంచెం ఇట్ సైడ్ పెట్టింటాడు ఆ
హ ఆడా స్టెప్స్ అన్ని ఉంటాయి కూర్చునేకి ఊరు అట్లా అంటే నార్మల్ ఏదో షాపు ఆ అదేలే తిన్నాలే ఆడేలె హ్మ్మ్ బాగుంది తిన్నా నేను
ఆడ పుట్టపర్తి లో నిజాంగా చెప్తను వీళ్ళు డైలీ ఇంట్రెస్ట్ ఉంటారు కదా డైలీ ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళు ఎవ్వరికి గానీ ఆ అన్నకి జరిగినంత బిజినెస్ జరగదురా
హ అంటే బాగా చేస్తే ఎవరైనా పోతారు
టెన్ వరకు ఉంటాడు ఫోర్ ఖచ్చితంగా ఫోర్ గోకులంలో నింది దొగ్గుకుంట వస్తా అంటాడు దారిలో ఎంత మంది నాకు వేసింటారు ఒక దగ్గర ఆపితే మినిమం ఫైవ్ హండ్రెడ్ అన్నా చేస్తారు మా అన్నకి ఒక దగ్గర బండి ఆపినాడంటే హ్మ్మ్
బబా
ఇడబెడతాడా అన్న ఇడబెడతాడా నార్మల్ గా ఇంకా ఎయిట్ అయిందనుకో ఆడ ముందర పెడతాడు కొంచెం టర్నింగ్ లో బేకరీ ఉంది చూడు అడా
హ్మ్ హ్మ్మ్
చడగా అంది బేక్రీ
హ్మ్మ్
ఆ ఆడబడతాడు ఆ అట్లా కొంచెం కొంచెం నైట్ అయ కొద్దిీ కొంచెం కొంచెం అట్లా మూవ్ చేస్తా ఉంటాడు ఏం పుట్టబడి ఇ లో కూడా
ఆడే అనుకుంటాడు చిన్న బావన ఉడిల్
ఇది పీనట్స్ తో కూడా ఇస్తాడ రా చిరు మసాలానే కాకుండా పీనట్స్ పీనట్స్ పీనట్స్, రోస్టెడ్ పీనట్స్. ఆయిల్ ఫ్రై ఉంటాది గదా పీనట్స్, అవి దాంతో గుడా ఎస్తాడు.
అవి నచ్చంతగా.
ఉమ్, నాక్ నిమ్మకాయ్ నచ్చదు. నాక్ నిమ్మకాయ నచ్చదు, పోతనే ఉండు కొంచసేపు అంటాడు. ఏమట్లా ఏంటికుండాల అన్నారు కొంటే బాగా తెలుసు కదా అన్న. మీ నిమ్మగాయ్ ఆ గుడ్ సార్ ఆళ్ళందరికి ఈ నిమ్మకాయ కాల నీక్ సపరేట్ తీస్ ఇలా అంటాడు. గుర్తు పెట్టుకున్నావే అంటే ఇకేం గుర్తు పెట్టుకో వాడ్ బాగా, బాగా మాట్లాడిస్తాడు. ఉమ్మ్ మళ్ళా ఎడన్నా కనిపిలేదనుకో ఇంగా నీ కోసం ఇంగా, ఉమ్మ్